తి నా వాట్ డూయింగ్
హాయ్ రా ఏం చేస్తున్నావ్
ఏం ఉంది కూర్చోనున్న రా నేను నువ్వు
ఉహుమ్ నేను కూడా ఊరికే ఉన్నారా
తిన్నావా
ఉ తిన్నారా నువ్వు తిన్నావా
ఉమ్ తిన్న ఏం బాలే మా పీజీలో ఎగ్గ రైస్ అదేమోచ్చిపేట్టారు
ఉహ్మ్ మాకు అంతే అనుకో మాకు అట్లేపే టేరు
అహం
హ్మ్
అదేమో రీల్ గురించి చెప్తాన్నవ మొన్న చెప్పు
అదే ఏదో రీలు ఒక అమ్మాయి ముందరకు వస్తుంది అమ్మాయి వేరే అమ్మాయి ఇట్లా దగ్గరకు వస్తే నేను పారిపోతాను అని వేరే అమ్మాయిలు నా దగ్గరకు వస్తే నేను పారిపోతాను అన్నట్టుగా ఉండేదా ఆ
ఆహా పారిపోతారు పారిపోతారు
అలా ఉంటే నే ఏమంద నవ్వే మోజు పెట్టే ఊరికి ఉండిపోయా ఇంకా
ఇన్స్టాలో పెట్టడా
లో పెడతారు
మాకు వాట్సప్ ఉంటాదండి
అదేగా అదేందది
బ్లాక్డ్ కదా దాంట్లో
ఆ ఇది బాగుందే అందులో నువు కూడా వున్ దండలో పేటుకోచు కదా డైరెక్ట్ ఇదేంది
వాళ్లకి అట్లే కొంచెం స్క్రూ లూజ్ దే
అట్లే ఉంది అట్లే ఉంది రమ ల్లీ హ ఇయ్యమ్మా ఈరోజైతే సోది సోధిర బాబు నా ఫోన్ట్వితే పోయినా నా ఫస్టు వోయీ చెప్పిన వాడు ఇప్పేసినాడు మొత్తం వెనకలది విప్పేసి ఇప్పేసి చూసాడు చూసాడు చూసాడు తర్వాత అది వర్క్ అయింది తర్వాత సరేలే వర్క్ అయితుందని బ్యాక్ది తీసేసింది ఆహ్ ఇట్లా పెట్టాడు బాక్ది తీసింది క్లోజ్ చేసాడు క్లోజ్ చేసిన వెంటనే మొత్తం వైట్ వచ్చేసింది ఆమెను మెల్లిగా మాట్లాడమాను పక్కన
ఉమ్
నీకే
అవునే
నీ పక్కనోళ్ళని మెల్లిగ మాట్లాడమనె బాబు
ఆహ్ పర్లేదు చెప్పు
అయితే అది పెట్టిన తర్వాత ఫుల్ వైట్ వచ్చేసిందిరా అదే ఆది ఫోన్ స్క్రీన్ పైన మొత్తం వైట్గా వచ్చేసింది బ్లింక్ బ్లింక్ అయితుంది నాకైతే ఒక సెకం బుర్ర పని చేయలే వాడు చూస్తే లో పోయింది ఇంకా ఏపీయాలి ఫైవ్ థౌజండ్ అవుతుంది మళ్ళీ ఫైవ్ కే అవుతుంది మళ్ళీ కట్టాలి అన్నాడు షో అభా టెన్షన్ టెన్షన్ అయిపోతుంది నేను ఏదో హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి లూజ్ కనెక్షన్ అయుంటుంది మొన్నలా చేపు పోదామని వస్తే వాడు చూస్తే ఫై కే పెట్టమంటునారు
ఆహ్ వాళ్ళకి ఏమనుకుంటున్నారు కొత్త ఫోనే వచ్చేదిరా మొన్న ఫైవ్ ఇప్పుడు ఫైవ్ ఉంటే
అది నేను అనుకుంటున్నా ఆహ్ తర్వాత ఆహ్ నితిన్ ఫోన్ చేస్త నితిన్ మాట్లాడితే వాళ్ళతో వాళ్ళు ఏం మాట్లాడట్లేదు నితిన్తో
కాదు నువ్వే కదా రెడీ చేయించుకుంది అక్కడ ముందు నువ్వు చెప్పాల్సింది అది
ఏమని చెప్పాను మొన్న చప్పా నేను ఫస్ట్ చెప్పా మీక్ కింద పడేసరి కింద పడసారు అంటే అన్న కింద పడిపోయింద అన్న ఫస్ట్ లో అప్పుడు మీ దగ్గర ఫైవ్ కే కి చేయించుకున్నాము తర్వాత మళ్ళీ స్క్రీన్ ప్రబ్ ఇ సే సేమ్ టు సేమ్ టచ్ ప్రాబ్లమ్ వస్తే వస్తే ఇం వాడు చేసినడు చూడురా వాడు లేడు ఇంకోడు ఉన్నాడు అది ప్రాబ్లం అడ వాడు లేడు ఇంకా ఏన్న చెప్ప ఇంకో అన్న ఉన్నాడు కదా వాళ్ళు చేసి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ వ వచ్చిది వన్ మంత్ కూడా అవ్వాలే ఇన్ని సార్లు అంటే మీరు చేయిు కొని అడుగు ముందర బయట మా షాప్ ని ఇంకా బయట అడుగు పెట్టి కింద పడిపోయి పగలిపోతే కూడా మాకు సంబంధం ఉండదు అంత వారెంటీ లేదు అంట వారెంటీ ఉండదంట ఆహ్ మొత్తం సోది సోది చేసేసి ఏమంటున్నారు ఇప్పుడు చేయనే చేసేది ఇప్పుడు ఏమన్నా చేయనా వన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అయిపోతుంది వాడేం చేస్తాడు వాడ్ వన్ అర్ లో మాకు డబ్బులు ఉండే లేదు డబ్బులు ఉండాలి కదా మా కు చేసిస్తా చేసిస్తా వన్ అవర్ లో చేసిస్తా చేసిస్తా తా అంటున్నా చేసేది కాదురా బాబు అది డబ్బులు అడుగుతుంటే ఎంత అని చెప్పట్లే వాడు ఆ ఓనర్నీ అడుగుతే వాడు ఇంకా కేర్లెస్ నా కొడుకు వాడు అస్సలే చెప్పట్లే బిల్డప్ కి బిల్డప్ అమ్మా ఈ ఫోన్ షాప్ ఓనర్స్కి వా ఎంత బిల్డప్ చొప్పున చెప్పట్లేదు వాడు ఏమి తర్వాత వీడుద్దరు నితిన్ తో మాట్లాడేది రే నితిన్ కి కోపం వచ్చేసింది ఫైక ఫైక పెట్టండి పెట్టండి అనే నా ఆహ వాడు ఫోన్ అంతా ఎత్తుకొని నువ్వు వేరే షాప్ కీ పో అన్నాడు వేరే షాప్ పోయి వాడు అట్లా సేమ్ అంటే అప్పుడు చూసుకుందాంలే పో అంటే పోయినా వాడు డిస్ప్లే పోయింది అనే అన్నాడులే చాలా బాగా కనిపిస్తుంది డిస్ప్లే పోయినట్టే డిస్ప్లే పోయింది అన్నాడు సల్లే వాడి దగ్గర అడి అయితే వన్ పాయింట్ ఫైవ్ అన్నారు నార్మల్ ది త్రీ పాయింట్ ఎయిట్ ఇదంట ఫింగర్ ప్రింట్ వీడు
కాదు ఇప్పుడు ఫన్ వెనుకాల బాగుండిను కదా ఫస్ట్ క్రాక్ వచ్చినట్టు చేసింది ఎవరు కొత్తోడా
వీడు పాతోడు పాతోడు అది తీసేటప్పుడు పా ఇది చేసేసినాడు మళ్ళీ ఈ వీడి కొ కొత్తో దగ్గర తీసుకుొని పోయి చూపించాను రా కొత్తోడి దగ్గర పోయి చూపిస్త యితే వీడి ఇట్లా డిస్ప్లే పోయింది సేమ్ సేమ్ ప్రాబ్లమ్ చెప్నన్నాడు వన్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ అవుతుంది అంతే ఆ హాఫ్ అన్ అవర్ లో చసి ఇస్తా అన్నాడు వీడు ఇంకా నేను ఏం చేసేది హాఫ్ అన్ అవర్లు చేసిస్తా అంటున్నాడు నితిన్ ఫోన్ చేసి చెప్పా వాడు చూస్తే డబ్బులు లేదు ఎట్లా చేసేది నన్నే అడుగుతున్నాడు నేనేం చే నేను ఆడే టెన్షన్ లో నా ఫోన్ పోయిందని నేను టెన్షన్ ఉంటే వాడు చెప్పాలి కదా ఏం చేయాలని ఆహా లీడర్ నన్నే అడుగుతున్నావా ఏం చేద్దామంటావు ఏం చేద్దాంమంటావు అంటే ఏ మెంటలోడ ఏమో చెప్పు లేకపోతే నేను వెళ్ళిపోతా పీజీకి అని నేను వాడుతూబా ఆడ కూడా కొట్లాడుకోవడమే అందరు నా కళ్లి చూస్తున్నారు చప్రి కొడుకున్నాడు ఎవడు చప్రి ఉన్నాడు వాడు నా కళ్లి చూస్తుడు స్తున్నారు అందరు నేనేమో పెద్ద వింత జీవిలాగా నా కల్లే చూస్తున్నారు సేల్స్ బయటనే ఆగు దోత్ సరే అండి వాళ్ళకి ఫోన్ ఇచ్చారా ఇప్పుడు ఫోన్ ఇస్తే ఇప్పుడువడు ఒకడు ఉన్నాడు పిల్లోడు అన్నా అంటే పిల్లోడు కాదు లైక్ ఉంటుంది ఒక మన ఏజ్ ఉంటుంది ఎయిటీన్ నైన్టీన్ ఉ
నేను ఆ నుంచి వచ్చేంత బాగుండేది కదా ఫోన్న్నా ఉండేది
అవ్డు నవ్వుతూ నాతో మాట్లాడి ట్రై చేస్తడు వస్తున్నాడు నాకు కోపం వస్తుంది వాడు నాతో మాట్లాడుతుండే ఆ షాప్ లో ఉన్నవాడు లేదు లేదు షాప్ లో పని చేసేవాడు మాట్లాడని ట్రై చేస్తారు నాకు కోపం వస్తుంది ఎందుకో మాట్లాడుే నే మాట్లాడుకున్నా వేరే వాడికమోెంటల్ ఏమో అనుకున్నా వాడ అట్లా మాట్లాడుతుంటే అన్స్టెబిలిటీ ఏమైన్నా ఉందేమో అని చెప్పి ఆమె వేరే అన్న ఉంటే వాడుతో మాట్లాడుతున్నా వీడిని ఇగ్నోర్ చేసి వి
రే ఎగ్జామ్ రాశావు కదా ఇద్దరుది ఆ
వీడు నా ఫోన్ చేతులు పట్టుకున్నా వెడి అది నా ఫోన్ పని చేేస్త మళ్ళీ నార్మల్గ పన్ చేస్తుంది కనీ ఇత బ్లూ స్క్రాచ్ వచ్చింది బ్లూ మార్క్ వచ్ చ్చిందా పింకి సెల్లే అని బ్లూ మార్క్ వచ్చింది కనీ పని చేస్తుంది ఇంకాస్త వాడేమన్నాడు అన్న పన్ చేస్తుంది కదా ఇప్పుడేం చేసేదంటే పన్ చేసే వరకు ప ఉంచుకో తర్వాత ఏమన్న రిపేర్ వస్తే మళ్ళీ అన్నా సరేలే అని ఇంకా నితిన్ వచ్చి సరేలే అంటే స రేలే అని నితిన్ ఏమన్నాడు ఇప్పుడు పన్ చేస్తుంది గదా పో పాతోడ్ దగ్గర పోయి తిట్టువాడ్ని ఎందుకు ఇట్ల పగిలి కొట్టినవా అన్నాడు పోయినా ఎందుకన్న పగల గొట్టినవ్ ఇది ఇదంటే
మళ్ళీ ఎల్లావా ఇప్పుడు పాత దగ్గర వదిలేసి కొ త్త దగ్గర రెడీ చేపిచ్చుకోని అచ్చి మళ్ళీ
ఏ రెడి చేపిచ్చుకోలే ఇంగా రెడి చేపిచ్చుకోలేరా రెడీ చేయకముందే అదే వర్క్ దానంతట అదే వర్క్ చేసింది. కొద్దిసేపు ఫోన్ నార్మల్గా అందుకే ఆ వర్క్ చేసే టైమ్లో పోతే వాడు ఇంకేమి వర్క్ అయితుంది కదా పెట్టుకో అన్నాడు. అన్నా మీరిల పగల్ కొట్టేశారు బా ఉనింది ఎందుక్ పగల్ కొట్టేశారు మీక్ తీసాక రాలేదు అని చెప్పినాన్ నేను మొఖం పైననే మీక్ చేసేక రాలేదు సరిగ్గా చేసింటే ఇప్పుడి ప్రాబ్లమ్స్ అంత వచ్చేది కాద టే మేం సరిగ్గా చేసాము మీరు పగల కొట్టుకున్నారు మీర్ కిందేసారు ఇప్పుడు అది తీసేటప్పుడూ పగిలిపోయింది నేనేం చేయలేను అన్నాడు. కోపం వచ్చేస్ వచ్చేసా సర్లే అని బస్ స్టాండ్ దగ్గర్కొస్తే బస్ స్టాండ్ దగ్గర్ నిల్చున్న చూస్ స్తున్న చూస్తున్న చూస్తున్న సడన్గా మొత్తం డిస్ప్లే మొత్తం ఇట్లా అయిపోయిందిరా ఫుల్ వైట్ వచ్చేసి మళ్ళీ మొదటికొచ్చేసింది. అప్పుడు వచ్చే మధ్యలో నితిన్ ఏమన్నాడు తె ఆ నేనా షాప్ నుంచి బస్ స్టాండ్ వరకు వచ్చే వరకు ని తిన్తో ఫోన్ మాట్లాన్న అప్పుడేమన్నాడంటే ఆ నేనేమో తిట్టేసినాలే నీకు నీ వల్లే అంత జరిగింది ఇప్పుడు నీ నీకెవరు పగల్ కొట్టమన్నార్ నా ఫోను నీ వల్లే అది ఇది ఇద ఇది అన్ చెప్పేసుంటాడు వాడేమన్నాడు ఫస్ట్ టైమ్ నేన్ పగుల కొట్నప్పుడు నేన్ చేపిచ్చా ఇప్పుడు నువ్వు పగల కొట్టుకున్నవ్ నువ్ నువ్వే చెప్పిచుకో అన్నాడు. నాకు ఇంక ఈగో అడ్డం వచ్చేసింది అది నేన్ పగలే కొట్లేదు అది ఎట్లో పగిలిపోయింది అది ఎట్లా పగిలిపోయిందో తెలీద్ నాకు నాక్ ఈగో అడ్డం వచ్చేసి ఇంకా అర్థం కాలే కొద్దిసేపు ఇప్పుడు చూస్తే ఫోన్ పోయింది ఇప్పుడ్ నేన్ పీజీకి రావాలంటే కూడా నాతో ఏం లేదు డబ్బుల్ లేదు ఆ కార్డ్ దార్ లేదు ఏమి లేదు బస్సులేమో పోతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇక్కడ్కి ఆధార్ కార్డ్ లేదు ఫోను పన్ చేయట్లే ఎట్ల వచ్చేద్ నేను
నేన్ చెప్పన్ పీజికెళ్ళి వెళ్ళు అని నీ ఇక్కడ మాకీ
అమ్మా అ ఇప్పుడ్ ఎళ్తేనే ఇంత సేప్ అయింది ఇంగ పిజీకొచ్చి వెళ్ళేలో తెల్లారేది నేను పోయేకి ఇప్పుడు సర్లే అని మళ్ళీ షాపోడ్ దగ్గర్కి పోయి అ న్న వేఅండ్ అన్నా నార్మల్ది అన్ చెప్పా నితిన్ ఫోన్ చేసి ఇట్ల చెప్పా ఇప్పుడు మొత్తం వెళ్ళి పోయింది ఇప్పుడు ఏనే అది నా ఫోన్కి అని సర్లే వేపించుకో నార్మల్ది వేపించుకో ఇప్పుడు నా దే డబ్బులు లేదు అన్నాడు
హుహ్
సర్లే అని ఇంకా ఎపిచ్చనమ్మ ఇంకా వాడికి ఇస్తే వాడు అర్ధ గంటకు స్టార్ట్ చేశాడు హాఫ్ అన్ అవర్లో చేసిస్తా అని చెప్పి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ హఫ్ అన్ అవర్ తీసుకున్నాడు థా అప్పుడు ఉమ్ బాయ్